హలో
హలో హయ్ అండి బాగున్నారా
ఆ బాగున్నాండి మీరు బాగున్నారా
ఆ బాగున్నా అండి
ఏంటండి ఎలా ఉన్నారు పిల్లలు
అంతా బానే ఉన్నారండి ఆ ఇందాక లే లేచాము లే టిఫిన్ చేసాము పిల్లలు ఆ ఆడుకుంటున్నండి
అవునండి అసలు పిల్లలు అసలు మా పిల్లలు లేదండి ఈ టిఫిన్ వద్దు ఆ టిఫిన్ వద్దు ఇదే సంగతి హాలిడేస్ కదండి ఇంకా పిల్లలయితే మమ్మీ ఈ వెరైటీ చెయయి ఆ వెరైటీ చెయి
అంతే అండి ఇక ఫ్యామిలీలో ఇట్లా అన్ని ఫ్యామిలీలు ఇక కామన్ ఈ పిల్లలు ఇంతే ఆడిపిస్తా ఏడిపిస్తాంటారు. ఆ
కానండి ఒకప్పుడైతే ఉమ్మడి కుటుంబం లాగా అందరు కలిసి చండే వాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు ఒక ఫ్యామిలీలోనే అప్పట్లో పది పద్నాలుగు మంది పది మంది కనేవాళ్ళు
ఆ అవునండి ఇప్పుడు పెద్ద పెద్ద ఫ్యామిలీలు ఆ ఈ రోజుల్లో
న్నారు
హా అవునులే అండి పెద్ద ఫ్యామిలీ అయితే కొద్దిగా ఇదివరకు లక్క ఏమైతుందంటే. ఇప్పుడు ప్రసెంట్ ఉన్న సిచ్యువేషన్ కి పెద్ద ఫ్యామిలీ ఉంటే ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అయితామండి.
అవునండి అవును లివింగ్ కాస్ట్ పెరిగేసరికి అందరు ఇప్పుడు ప్రతి ఒక్కటి కాస్ట్ పెరిగిపోయింది కదండి
అవును
థాట్ ట్టు ఏంటంటే ప్రతి అప్పట్లో అయితే ఉమ్మడి కుటుంబం లాగా ఉమ్మడి కుటుంబం లాగా అందరుూ కలిసి ఉండే వాళ్ళు నలుగురు అల్లు నలుగురు కోడళ్ళలు నలుగురు కొడుకు అప్పుడు అట కలిసి ఉండేవాళ్ళు
అవును
కానీ ఇప్పుడు ఏంటి ఆ మదరు ఫాదరు చిల్డ్రన్ అంతే కానీ ఒకప్పుడు ఏన్ మదరు ఫాదరు గ్రాండ్ మదరు గ్రాండ్ ఫాదరు అందరూ కలిసిండే వాళ్ళు
అందరూ ఉండేటళ్ళు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కి ఏందంటే అండి ఆ ఫుడ్ హ్యాబిట్స్ కాగానీ ఇక ఉన్న ఈ ఎక్స్పెన్స్ రేట్లు పెరగడం అవి ఇవి అన్నిటి వల్ల ఇప్పుడు పెద్ద ఫ్యామిలీని మెయింటైన్ చేయలేముండి
అవునండి కంపల్సరీ మీరు అన్నట్టు ఒకప్పుడు చూడండి ఒకప్పుటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్
చాలా డిఫరెన్స్ ఇంక్కొటి ఏంటంటే కాలం మారేసరికి ఇప్పుడు సరే డబ్బున్నోళ్ళు కూడా చిన్న ఫ్యామిలీకే ఇష్టపడుతున్నారు ఎక్కువ సరే డబ్బులు ఉన్నాయి కదా అని పెద్ద ఫ్యామిలీ ఉండడం అట్లా చేయట్లేదు
ఇంక్కొటి ఏంటంట అండి ఒకప్పుడున్న ప్రేమలు ఇప్పుడు లేవండి మాది ఇప్పుడు మదరు ఫాదరు ఏంటి ఇప్పుడు ఓల్డ్ కొంచం ముస్ ముస్లోలు అయితే ఓల్డేజ్ హోమ్ లో వేసేస్తున్నారు
చూసా చూసా మా ద
డిస్టర్బెన్స్ వస్తుందండి మీ సైడ్ దగ్గర నుంచి
యా హు ఇప్పుడు
ఆ ఇప్పుడు ఓకే అండి
ఉమ్ హుమ్
ఓకే ఒకప్పుడున్న ప్రేమలు అనురాగాలు ఇప్పుడు ఏం లేవండి మనం కూడా అండి పిల్లలకి చెప్పాలండి ఎట్లా సొసైటీలో ఎలా మెలగాలి ఇట్లా ఇ ఎన్ టీ అన్నీ పిల్లలకి మనం చెప్పాలండి మన పిల్లకి మనం చెప్తనే కదా వాళ్ళు తెలుసు తేది మనం మనం పిల్లలుకు చెప్పాం అనుకోండి వాళ్ళు వాళ్ళ పిల్లలకి చెప్తారు
అవునండి అయితే ఇప్పుడు ఆ ఇంకోటి ఏందంటే అండి ఇప్పుడు సరే కాలం మారినా కూడా అండి నేను మా ఇంటి దగ్గర ఓ ఫ్యామిలీని చూసాను అండి పెద్ద ఫ్యామిలీ వాళ్ళు కూడా అసలు ఆ ఆ అవునండి అసలకు చాలా బాగుంటారండి ఆ నేనా మా ఇంటి పక్కనే వాళ్ళది నేను చూస్తామంట ఏదనా హాలిడేస్ వచ్చినా ఫెస్టివల్స్ వచ్చినా అందరు కలిసి జరుపుకుంటారు
అవునండి అందరు కలిసి ఉంటేనే ఫెస్ట్ వెల్లాగా ఉంటె అసలు ఇంట్లో ఓ
కాలం మారినా కూడా మా అందరు కలిసి ఫెషల్ జరుప్పుకోవడం
అవునండి అవును కానీ ఒకప్పుడుైతే అండి ఇప్పుడు మా నాన్నగారి టైంలో మా అమ్మ నానమ్మల టైంలో మిషన్స్ ఉండపోయయావంట అండి వడ్ల మిషన్స్ అ మా నాన్న వాళ్ళు ఏం చేసేళ్ళు వడ్లు ఉ వడ్లు ఉంటాయి కదండి అవి రోట్లీవెసి దంచుకునే వాళ్ళు అంట
ఆహో అంటే ఎక్కువ కష్టపడేటోళ్ళు ఆ ఆ ఎక్కువ కష్టపడేటోళ్ళు పాప ఇప్పుడుంటే మిషనరీస్ వచ్చాయి గాని ఆ కాలంలో పాపం మిషనరీ లేక ఎంత ఇబ్బంది పడ్డారుో అండి
అవునండి అప్పుడు కలిసి ఉండేవాళ్ళు కదండి అందరు కలిసి ఉండేవాళ్ళ కదా అండి ఉమ్మడి కుటుంబం లాగా అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేసుకుంటూ తొందరగా పని అయిపోయేటట్టు ఇప్పుడు ఇంక దట్టు ఏంటంటే ఏంటంటడి మన పిల్లల్ని హాలిడేస్ రాగానే ఒక పలటూరు తీసుకెళ్ళాలి పల్లె లోకి తీసుకెళ్తే నానమ్మ కొంతమంది చూడండి ఇప్పటికి పిన్ని బాబాయి ఆ పెన్నయనా పెద్దమ్మవి తెలియక ఆంటీ అంకుల్ అని పిలుస్తున్నారు
ఆ అవునండి అవునవును అసలు ఫస్ట్ పిల్లల్ని కూడా ఆ హాలిడేస్ గానీ మనకున్న టై లో తీసుకెళ్ళి అవంతా చూపియాలి అసలు ఆ విలేజ్ వాతావరణం వాళ్ళకి పరిచయం చేయాలి
అట్లా చేయడం వల్ల వాళ్ళకి కూడా తెలుస్తుందండి మన రిలేషన్స్ ఎవరు అని వాళ్ళకి కూడా తెలుస్తది ఎట్లా ఇప్పుడు సిటీలో ండి ఎవరు వర్క్ వాళ్ళదే ఎవరు బిజీ షెడ్యూల్ వాళ్ళదే పల్లెటూరులో చూడండి రిలేషన్ కాకపోయినా కానీ చిన్నమ్మా పెద్దమ్మ అనుకుంటూ కలిపేసుకుంటూ మాట్లాడుతా ఉంటారు
మాది పెద్ద ఫ్యామిలీ అయినా నేను ఊరికిపోయినప్పుడు ఎవరిని బాబాయ్ అని పిలవాలో ఎవరిని పెదనాన అని పిలవాలో ఆ ఎవరిని మరదలు అని పిలవాళ్ళో ఆ అంటే వాళ్ళు చెప్పే వరకు ఓహో ఓ పలానా ఓకే ఆ వీళ్ళ బాబా ఓకే నువ్వు ఇట్లా నాకు అన్న కొడుకు అయితావ్ రా ఆ ఇట్లా మా
అదే అంటున్నానండి హాలిడేస్ లో ఎల్ డి హాలిడేస్ లో మనం వెళ్ళి పిల్లలకు చెప్తే వాళ్ళు తెలుసు ఉంటారు ఇంకోటండి కొంతమంది ఏంటి అనవసరంగా జల్సాగా ఇప్పుడు వారానికి ఒక సినిమాకెళ్ళడము పార్కెళ్ళడము రెస్టారెంట్స్ కెళ్లడం అలా తా ఉంటా కదండి అలా పిళ్ళోలకి మనం చెప్పాలండి డబ్బులు వేస్ట్ చేసుకోకూడదు మనకి అవ్ డబ్బులు చాలా అవసరము డబ్బులుంటే మనం అన్నీ కొంచెం కంఫర్ట్గుంటాము
అవునండి ఆ ఫస్ట్ ఫ్యామిలీలో ఆ ఫ్యామిలీని అంటే మ త్తం సరిగా మెయింటైన్ చెయ్యాలంటే మ అని కూడా ఫైనాన్షియల్ గ్గూడా అని ఆ చెప్పాలండి పిల్లలకి
కంపల్సరీ అండి ఫైనాన్షియల్ కంపల్సరీ గుండాలి
పల్సరీ ఉండాలి ఇప్పుడు స్కూళ్ళు కూడా ఆ అంటే కొంతమందిరి ఏందంటే మొత్తం అమ్ముకోని పెద్ద పెద్ద స్కూల్లో చదివియ్యడం అలా చేస్తా ఉంటారు ఉమ్ మా అంటే మనం మన కొంచెం ఎడుకేటెడ్ ఏ కాబట్టి కొంతవరకు మనం నేర్పిచ్చుకుంటూ కొంచెం అంటే మంచి మంచి స్కూల్లో ఎయ్యడం తప్పులేదు లే కానీ అండి ఆ ఫైనాన్షియల్ గా కూడా చూసుకోని మంచి స్కూల్లో చదివియ్యం బెటరు
అవునండి అవును కరెక్ట్ మీరు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సార్
అవునండి ఊ ఊ
ఇంకోటండి పిల్లలకి మనం మనం కొంతమంది ర్యాష్ బిహేవియర్ తో ఉంటారు పిల్లలు పెద్దలంటే గౌరవం లేకుండా అట్లుంటారు మనం పిల్లలకి చెప్పాలండి ఇలా బిహేవ్ చేయాలి అలా బహేవ్
ఆ అది కూడా అట్లా ఎందుకంటే అండి ఇప్పుడు చిన్న ఫ్యామిలీస్ లో మెయిన్ ఇది ఫేస్ చేస్తారండి చిన్న ఫ్యామిలీస్ లో ఏమైతుందంటే ఒకళ్ళిద్దరు పిళ్ళోలని గారాభాంగా పెంచడం వల్ల వాళ్ళు ఆ మన గారాభం వల్ల అవతలోళ్ళకి ఆ పిల్లలు రస్పెక్ట్ ఇయ్యట్లేరు ఆ రెస్పెక్ట్ ఇయ్యడం అట్లా మర్చిపోతారు అదే ఉమ్మడి కుటుంబం అనుకోండి కొంచెం ఆ ఉమ్మడి కుటుంభం లో పిల్లలు వాళ్ళిచ్చే రెస్పెక్ట్ వేరే ఉం
అవును సార్ అవును కరెక్ట్ మీరు చెప్పింది ఇంకోటి అండి పిల్లలకి మనం చెప్పాలి మనీ సేవ్ చేసుకోవాలి ఇప్పుడు చిట్టి ఇప్పుడు చిట్టీలేసుకుంటారు కొంతమంది ఆ డిస్టెబెన్స్ వస్తుంది సార్ మీది సైడ్ నుంచి అయితే ఇట్లా చిట్టీల్లాగ వేసుకోవాలి మనీ వేస్ట్ చేసుకోకూడదు ఇప్పుడు సపోస్ గా మనం రెస్టారెంట్ కెళ్తామండి వెళ్తే బిర్యానీలు తింటా ఉంటాం మనమే ఇంట్లో కొంచెం ఓ టికి తోటి మనం ఇంట్లో రెడీ చేసుకున్నాం అనుకోండి ఫుడ్ మనకి హెల్త్ కి హెల్త్ మంచిది టేస్ట్ కి టేస్ట్ బావుంటది
ఆ హెల్తూ ఉంటది టేస్టూ ఉంటది మనీ కూడా సేవ్ అయితాయండి ఆ పిల్లల్ని ఇట్లా రెస్టారెంట్ కి తీసుకెళ్ళినప్పుడల్లా వాళ్ళు అడిగిందల్లా ఆ గారాభం అని వాళ్ళు అడిగిందల్లా కొనిపీయడం కూడా చేయకూడదండి మనం కూడా
అవునండి అవును
ఆ మా పిల్లల్ని అయితే అట్లా అడిగితే రెండు పీక్తా
మనకి ఏదియాలి ఏమియొద్దు మకు తెలుసు కదండి అలా చూసి మనం అవసరమైనా ఇస్తే వాళ్ళకు కూడా బాగుంటందండి
ఆ అట్లా అని
ఇంకా అండి సమ్మర్ క్యాంప్స్ ఏమైన పంపిస్తున్నారా పిల్లల్ని
పంపియ్యాలండి ఎందుకంటే వాళ్ళు కొంచెం అట్లా బయట తిరిగి వస్తే వాళ్ళు కూడా మైండ్ పీస్ఫుల్ ఉంటుంది ప్లస్ బయట వాతావరణం ఏం జరుగుతుంది అన్నది ఈ హాలిడేస్లోనే పంపియ్యాలండి అది టైం దొరికింది కాబ
అవును అవునులేండి నాలుగు చోట్ల వెళ్తే పిల్లలకి అంటే ఒక్కొక్కళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు ఎలా ఉండాలి అన్నది కూడా వాళ్ళ తెలుస్తూ ఉంటది
ఉంటదండి
ఇప్పుడు సమ్మర్ క్యాం లాగా ఇప్పుడు వేదిక్ మ్యాక్స్ అని పెట్టారు ఏమనా ఐడియా ఉందండి
సమ్మర్ క్యాంప్స్ తెల్సాండి
ఆ పిల్లలకి అట్లా వేదిక మ్యాథ్స్ పంపిస్తానండి పెద్ద బాబేమో వేదిక మ్యాథస్ వెళ్తాడు చిన్న బాబేమో సా స్విమ్మింగ్కి వెళ్తాడండి
ఓహో ఓకే ఓకే ఆ ఈ సమ్మర్ ఇంట్లోనే ఇట్లాంటివి ఏమైన ఉంటే యాక్టివిటీస్ నేర్పించడం బెటరండి మీరు చేసింది అసలు చాలా మంచి పని అండి
మా కజిన్ వాళ్ళ పిల్లలు ఏమో కరాటీకి వెళ్తున్నారండి
ఉహు
అంటే కరాటీ నేర్చుకుంటే చాలా మంచిదండి వాళ్ళకు కూడా సెల్ఫ్ డిఫెన్స్ ఎప్పుడు ఎప్పుడు అంటే సెల్ఫ్ డిఫెన్స్ అంటే బాగుం
అవునవును ఉండాలి ఉండాలి అది ఖచ్చితంగా ఉండాలి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ డి మీరు చెప్పింది చాలా కరెక్ట్
ఇప్పుడు హాలిడేస్ లోనే కదండి ఇంత హాలిడేస్ మళ్ళీ రావు కదా పిల్లల్ని మనం ఇప్ ఇప్పుడు ఎట్లా మనం మోటివేట్ చేయాలి పిల్లల్ని ఇట్లా ఓన్లీ స్టడీయే కాకుండా స్పోర్ట్స్కి కూడా మోటివేట్ చేయాలి ఇంకా స్విమ్మింగ్ కానీ కరాటే క్లాసెస్ గానీ మెడిటేషన్ క్లాసెస్ గానీ ఈ టైమ్ లో పంపిస్
అవునండి ఇకోటేమో కోడ్స్ డు నిజంగా ఆ ఇ ఈ మన బ్యాడ్మింటన్ గానీ క్రికెట్ గానీ ఇవి కూడా నే
పిస్తా ఉండలండి ఇవి కూడా అట్లా నేర్పడం వల్ల అవునండి అవున్ వుమెన్
ఫిజికల్లీ మెంటల్లీ చాలా ఆ అ అంటే అందుర్ అన్ని స్టేజెస్ నుంచి దాటుకుంటూ వస్తారు కాబట్టి
అవునండి ఇప్పుడు పిల్లలకి గూడ మనకి స్పోర్ట్స్ కోటర్ లో కూడ జాబ్ వస్తుందని చెప్పాలి వాళ్ళకి
ఆ నిజంగా అండి ఇస్తున్నారు ఇస్తున్నారు అది నిజం మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజం
చెప్పాలండి పిల్లలకి తెలియదు కదా మనం పిల్లలకి మనం చెప్తేనే కదా తెలిసేది ఏదైనా గానీ ఒక ఫ్యామిలీలో మ మదరు డాటరు పిల్లలు కాకుండా వాళ్ళ అమ్మ నాన్న గుడ ఉం ఇప్పుడు నానమ్మ తాతయ్య అందర్
ఆ ఆ అదే ఆ ఈ గ్రాండ్ గ్రాండ్ మదర్ వీళ్ళు ఉంటే వాళ్ళ వాళ్ళ కాలంలో జరిగినవివన్ని ఈ పిల్లలకి ప్చ్ ఆ అంటే స్టోరీస్ లెక్క చెప్పీ ప్చ్ ఇట్లా వన్ టైప్ ఆఫ్ మోటివేషన్ లెక్క ఉంటది సో అందరు ఉండాలి ఆ మడికా
అవునండి ఇప్పుడులో అప్పట్లో ఏం అప్పట్లో ఏంటంటే సార్ ఆ ఇప్పుడు వర్క్ గాని ఏదైనా షేర్ చేసుకుంటూ ఉండే వాళ్ళు ప్రతి ఒక్క బాధలేన పెళ్ళిళ్లు వచ్చినాయ్ అనుకోండి అందరు కలిసి పనులు చేసుకుం ఉండేవాళ్ళు
ఆ
ఓకే అండి మరి
ఆ సరే అండి సరే సరే సరే ఓకే అండి బాయ్ అండి